హలో హలో
హలో చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లే లేదు తిన్నాలీ
ఏంది ఇవాళ్ళ స్పెషల్
దొండకాయ
చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై
ఓ సండే స్పెషల్ నేను సండే స్పెషల్ చికెన్ కర్రీ అహహా అనో వన్నడుతాది ముట్టన్ కర్రీ హాహా నో అంటాడు ఆ ఎగ్ ఫ్రై అంటు నో అండు చిన్న పిల్లోడు
ఆ
అవునంటే వాళ్ళమ్మ ఉప్మా ఉండదు ఉప్మా నచ్చి నాకే వద్దు పక్క కేళ్ళి ఆడుతా అంటాడు రొయ్
ఆ
చూసినావా ఆ వీడియో నువ్వు భలే ఉంటాది సండే స్పె షల్ చికెన్ ఫ్రై
ఉ మ్మ్ నీకేమంటే ఇష్టం
ఫ్రై
చికెనా ఎందుకు మటన్ ఎందుకు తినవు ను
ఎందుకో నాకు అది సం లైక్ నచ్చదు అంతే
అంటే దానికి రీజన్స్ ఉంటాయి కదా నచ్చపోవడానికి కూడా
రీజన్స్ అంటే ఏదో అది బ్లాక్ కా ఉంటుద్ది మెయిన్ అది
అది బ్లాక్‌గా ఉంటే రెడ్‌గా ఉంటే తింటావా దాన్ని
దాన్ని తింటుంటే ఒకలాగా కర్ ఏదో సం నాకు నచ్చదు ఒకసారి చిన్నప్పుడు ఒకసారి తిన్నా అది గుండెల మీదే ఉండే నాకు వామిటింగ్ అయిపోయింది కక్కేసినా మొ త్తం కక్కేసి ఇదైపోయింది నాకు అ
డదని చెప్పి మళ్ళీ ఎప్పుడు పడదని ఎట్లా అనుకుంటావు తింటేనే కదా
మటన్ నాకు ఇష్టం ఉండదు
తింటేనే కదా తెలిసేది ఎప్పుడో చిన్నప్పుడు చిన్నప్పుడు నచ్చనివి పెద్దయిన తర్వాత ఎన్ని నచ్చవో చె ప్పు మనుషులకి
చి అలవాటు లేదు అంతే
కైసేయి
చేస్తాను
ఉమ్మ్ తింటే తప్పలేదు కదా ఇంకోసారి తినేసి సేమ్ ఫీలింగ్ కలిగి క క్కేచేసినావ్ అనుకో అప్పుడు అనుకోవచ్చు సరకాయ ఉంది తిన్నావు తింటే తిన్న తర్వాత ఏమనిపిచింది తినేసినావు కదా మాములుగా అప్పుడేమన్నా అనిపి చ్చిందా తినేటప్పుడు బాగలేదా అట్లా అన్ని ఒకలా ఉన్నావు అనమాట
ఏమో తిన్లేదు
బాగుంటాయ్ బలం ఉండేయి తినాలి బలం లేనివి కాదు ఏది తింటే బలం ఏది తింటే మంచిది మటన్ బాగుంటది తింటే అసలు వదిలిపెట్టరు దాన్ని ఎవరైనా మటన్ కాదంటే గినా అంతా డబ్బులు లేక
ఫ్రై తినాలి నేర్చుకుంటే
ఉమ్మ్ మటను ఫ్రై ఎంత ఫ్రై మటన్ ఫ్రై చికెన్ ఫ్రై బోటి ఫ్రై
బోటి కుడా తినను నేను మళ్ళీ చాలా మందికి బోటి ఫ్రాన్ సు ఇవన్నీ ఇష్టం అంట నేనాయి తిన్ను
బోటీ బాగుంటది అన్నిటికన్నా బోటీ మంచిగా ఉంటంది తెలుసా అది కూడా బ్యాచిలర్ అప్పుడు చికెన్ పీసులని పెద్ద పెద్ద పీసులుగా చేసినాం కదా
ఉమ్మ్
ఆ మాదిరిగా మంచిగా తింటుంటే సింపుల్ నలిగిపోతే మంచి తిన బుద్ది అవుద్ది వెముకలు అనేది ఉండవు దాంట్లో అస్సలకి
ఏం బాగుండు
ఎవర్ చెప్పారు నీకు బాగోదు అన్నదలకి ఎవరు పడితే అరు చేస్తే బాగోదు అది ఎవరు చెప్తే ఎవ ఎవరు చేస్తే ఎవడు పడితే వారు నీకు తెలీదు కాబట్టి నేను చెప్తున్నా నీకు తెలిదు కదా అందుకే నువ్వు చెప్ తిన్నవ్ మీ అమ్మ మీ నాయన వాళ్ళు చేసి ఉంటారు వాళ్ళ దగ్గ తినేసి నువ్వు అట్లా అనుకుంటున్నావమో అందరు ఒకలాగ చేయరు వంటలు ఆ కొంతమంది చేసి అమృతం లేకుడా ఉంటది కొంతమంది చేసి విషం లేకుట ఉంటది కానీ రెండు కర్రీలు ఒకటే తేడ ఎంది
వచ్చా మీకు మటన్ బోటి
వ్మ్ అన్ని వచ్చు మనిషి కూర కూడా వండుతా వండమంటే ఆ సూపర్ ఎస్తా బోటీ అసల్కి వ్మ్ అన్ని ఏస్తా అన్ని తెచ్చుకోవాలే కాని స అన్ని ఏస్తా
ఉహుమ్ సేమ్ ప్రాసెస్ల అన్నీ
అన్ని సేమ్ ప్రాసెస్ అంటే అంటే కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా జేయాలి కొన్ని కొన్ని నార్మల్గా చేయాలి కొన్ని కొన్ని
మీరు డిఫరెంట్ గా చేస్తారా ఇదే అదే డిఫరెంట్ గా చేయాలా
నేను డిఫరెంట్గా చేస్తా చేస్తా
వ్మ్ అదే నేను అడిగేది
చెస్ ఏసా అన్ని పేరు చెస్ అన్ని పేరు నక్లగా ఎవరు చెయ్యరు అట్లా మా అన్నీ కొత్త కొత్తగుండే అన్నమాట నా వంటలన్నీ
కొత్త కొత్తగా ఉంటాయి తింటే కూడా కొత్త కొత్త వ్యా వ్యాధులు వస్తయి ఏమో
కొత్త కొత్త వ్యాదులేము కొత్త కొత్త టేస్ట్లు వస్తాయి నాలుకి మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. మల్లేశ్వరికి వ్మ్ ఉమ్ చికన్ ఎప్పుడు తిన్నారు లాస్ట్ టైమ్
లాస్ట్ టైమ్ ఆ లాష్ వెంటే వేనెస్డే
సండే తినలేదా
తిడ్లేదు నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము
ఆ అయ్యాయయో
పడేసేసా నైట్
ఎక్కువ అయిపోయింది అన్నమాట చికెన్ నీకు అయితే
ఎక్కువ కాలేదు ఇంకా తినలేదు ఎందుకో తీసుకొచ్చుకున్నా కాని తినలేదు.
మొక్కుజోన్న కంకి తిన్నావా
ఆ తిన్నాను త్రీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ లేసి తినేసి మా అన్నయ వాళ్ళు వస్ రెడి బయటికెల్పేయాను
వ్మ్ మీ అన్నయ్య వాళ్ళు ఏం చేసారు
ఏం చేసాము షాపింగ్ జేసినాము మళ్ళీ మాల్ కి వెళ్ళాము అక్కడ తిన్నాము నైట్ డ్రెస్సెస్ తీసుకున్నా
ఎవరేవరికి
నేనొక ఒక జత మా అన్న ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చిన్న అమో ఒక జత ఆమో ఒక్కటి తీసుకున్నది మా అన్న ఫ్రెండ్
లవర్ కాదా
కాదు
ఎందుకు కాదు
ఏమో తెలీదు ఇంగా స్లిప్పర్స్ చూసామా ఆ స్లిప్పర్స్ సో చూద్దామని
అదే నీకు తెలియదు అది నీకు తెలిదులేగాని అన్నాట్లా స్లిప్పర్స్ తీసుకున్నారా అయితే ఏం స్లిప్పర్ తీసుకున్నారు
తీసుకోలేదు చూసాం గాని ఆ ఆమె ఒక టైప్ తీసుకోవాలనుకుంది నిను చెప్ప చెప్పిన టైప్ తీసుకోమంటే ఆమె అయి తీసుకు ఆమె అయి వద్దు అనేది ఇంకా చాలా షాపులు తిరగను ఆ టైప్ దొరకలేదు ఆమెకు కావాల్సింది మళ్ళీ మాల్ కు వెళ్ళాము
అక్కడ బావలేవా చెప్పులైతే
బాగున్నాయి ఆమెకి షూ కావాలంటా ఆ షూ అక్కడ లేదు మ్మ్
అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చిపడింది
ఇంగా మాల్ కి వెళ్ళాము అక్కడ అంతా తిరిగాము మాల్స్ లో ఇంగా ఫుడ్ తిన్నాము
ఏమైనా మాల్ లో స్పెషల్ ఏంది ఆ మాల్ కి ఆ మాల్ స్పెషల్ ఏందంటున్నా
స్పెషల్ ఎందంటే ఫుడ్ కోర్ట్సే గా ఎక్కువ ఉన్నాయి అక్కడ
స్పెషల్స్ అంటు ఉంటాయి కదా ఒక మాల్ కి ఒక స్పెషల్ ఫుడ్డా ఫుడ్ స్పెషలా
అంటే అక్కడ చాలా ఉన్నాయి అన్నమాట ఏం ఎం ఎఫ్ సి అని కే ఎఫ్ సి అని ఏవేవో చాలా చాలా డిఫ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ ఒక్కొక షాప్ లో
అవునా అన్ని కొనేసి ఉంటావే
అన్న ఏం కొనలేదు బర్గరు అది ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ ఇంకోటి ఎందో చికెన్ ఇంకొక నేమ్ అదేదో నాకు తెలీదు అదొకటి ఆ ఇంగా ఎదో పెట్టు ఆ
ఆహా
ఎదో బాగుంది చికెన్ అవి ఎముకలు లేవు ఓన్లీ పీసెస్ చాలా బా
ఓహో చికెన్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నావా చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి దాన్ని కొట్టెసి బోన్లెస్ అది మాదాపూర్
ఆ బోన్లెస్ ఏం చాలా బాగుంది సాస్ లో తింటుంటే
హలో చాలా బాగుందా మరి నిన్నే తినేసి ఇగ నేను వెన్స్ డే తిన్నాను ఎందుకు అపధ్ధాలు అడుతావ్
చికెన్ కర్రీ ఓకే
ఈ చికెన్ అని అడిగ నేను చికెన్ కర్రి యా మటన్ కర్రీ యా అని అడగల నేను ఆహ ఆ చికెన్ కర్రీకి చికెన్ కి పెద్ద తేడయెందో మాకు తెలీదు లేండి
చికెన్ కర్రీ అంటే రైస్ లోకి తినేది ఓకే
ఆ
చికెన్ కర్రీ అంటే రైస్ లోకి తినేది నార్మల్ చికెన్ వేరు ఆ
నే ఒట్టి గా తిన్నారు అది రైస్ లో తినలేదు
ఆహా ఇంకా కోక్ ఆర్డర్ చేసుకున్నాం స్ప్రైట్ ఆర్డర్ చేసినం
ఉమ్
ఎందో చేసిండ్రిలే
గట్టిగా డబ్బులు ఖర్చు పెట్టారు అయితే నిన్న సండే కాబట్టి మిగతా టైంలో డబ్బులు ఖర్చు పెట్టరు మీరు
పెడతా బయటికి పోయినప్పుడు
బయటకి వెళ్ళినప్పుడు ఖర్చు పెడతారా నార్మల్ టైం లో పెట్టర అయితే
పెట్టను
ఎందుకండి అలాగా రోజు కి ఎన్ని సార్లు బయటకు వెళ్తారు మీరు
ఏనా రోజు అంటే బయటికి నైట్ టైమ్స్ వెళ్తా ఒకసారి పోయి వచ్చేస్తా అట్లా హైదరాబాద్ ని చూసేసి
అవునా హైదరాబాద్ లో చార్మి నార్ ఉంటదంట తెలుసా మీకు
అవును బ్యాంగిల్స్ అవన్నీ ఫేమస్ అక్కడ స్లిప్పర్స్ డ్రెస్సెస్
అవునా నువ్వేం తీసుకున్నావు అక్కడ
నేనా రెండు తీసుకున్నా బ్యాంగిల్స్ తీసుకున్నా స్లిప్పర్స్ తీసుకున్నా
ఆ అవునా బావుంటాయా నిజంగా
అవును బావుంటాయి బ్యాంగిల్స్ తీసుకున్నాను స్లిప్పర్స్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనుకుంటా గుర్తులేదు
గుర్తులేదా
ఉమ్
ఉ పర్లేదండి మీకు షాపింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది
అవును డ్రెస్సెస్ అన్నా షాపింగ్ అన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ ఇష్టం కూడా
తినే అమ్మాయినైన పోషించవచ్చ కానీ షాపింగ్ చేసే అమ్మాయిని పోషించలేవండి
తినే అమ్మాయిని పోషించలేరు షాపింగ్ చేసే అమ్మాయిని పోషించచ్చు తినేదంటే మూడు పుట్ల పోషించాలా
ఆ అదే తినేదంటే మూడు పుట్ల పెట్టినా కూడా ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు అవుతాయి అదే షాపింగ్ చేసే అమ్మాయి అంటే ఒక్కసారి గ వెళ్తే ఇక ఐదు వేలు మూడు వేలు
తినే అమ్మాయికే ఎక్కువ ఉంటుది
తినే అమ్మాయి ఖర్చే పెట్టదు
పెడుతుంది ఎందుకు పెట్టదు
పాపం మగ అబ్బాయిలు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ జీవితాలు మొత్తం వీళ్ళ కోసం ధార పోస్తారు వాళ్ళ జీవితాన్ని
ఏమి లేదు షాపింగ్ ఏమి అంత ఉండదు ఓకే
ఆహా షాపుకే నను తీసుకేళ్ళి నాగ్ ఏమన్నా కోనితారా మీరు
నీనేం గోనియన్ పక్కన వాళ్ళకి నేను కొనుక్కునే దానికి నా దగ్గ డబ్బులు ఉండవ్.
మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి ఇంకా
నేను హైద్రాబాద్కి వచ్చింది. నేనేం జాబ్ జేయట్లేదు నేను చదువుకుంటున్నా
ఓహో చదువుతున్నారా, ఏం చదువుతున్నారు మీరు.
బిఏసీ ఏమ్ ఏస్ సి ఎస్.
అవునా ఏమ్ ఏస్ సి ఏస్ లో ఏముంటాయి.
మ్యాథ్సు, స్టాడసు, కంప్యూటర్ సైన్స్.
అమ్మో నీకు కంప్యూటర్ ఓచ్చా.
ఆ వచ్చు
కంప్యూటర్ ని ఎవరు కనిపెట్టారు.
గుర్తులేదు పేరు.
అదేంటండి కంప్యూటర్ వచ్చా అని జేప్తారు కంప్యూటర్ తయార్ దే నాన్ పేరు దేలియకపోతే ఏలారా మీకు ఆ ఎన్ని చెప్పరా కంప్యూటర్ లో ఇప్పుడు ఏనే నెంబర్. ఈ వస్తాయి గదా ఏంటంటే నేమ్స్ అవన్ని ఎంటర్ జేసావ్ గదాద్ టైపింగొ దాన్ని కోడ్ జెండ్రేజ్ జేజ్ గదాది ఏ రూపంలో జనరేట్ జేస్తది కోడు
ఏందేయ్
కంప్యూటర్ మనుంచే లాంగ్వేజ్ని దీసుకొని తను తను ఒక కో